హాయ్ అండి బాగున్నారా ఉండే లంచ్ చేసారా నిను కూడా ఇంకా చేయలేదు
ఏం కర్రీ
నేను ఈరోజు బిర్యానీ చేసుకున్నానండి లేదండి ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నా
మేమింకా అవున తినలేదండి
అవునా ఏం కర్రీ మరి
మాది దొండకాయ అందుకే తినలేదు
ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అండి ఆ పర్లేదండి ఐ కెన్ అడ్జస్ట్ నా పక్కన కూడా వేస్ట్ వేస్ట్ ఉంటారు అడ్జస్ట్ అవుతున్న కదా అట్లనే అవుతా ఇంకా మరి
వాళ్ళే మాట్లాడతారు మళ్ళీ ఇంకా వాళ్ళే కొడతన అంటారండి
సమాజం
అసలు మీకింగ్కు విషయం చెప్ప మ నైట్ అయితే చనా డిస్టర్బెన్స్ అసలు
వార్ జరుగుతుందా
లేదు లేదు చెవిల్లోనే పెట్టి మాట్లాడుతున్నారు ఫోన్స్
ఇంకా మరి చెప్పండి చెప్పండి
అ
స్టడిన్ గా ఏం లేదండి ఈరోజు లీవ్ తీసుకున్నా కొంచెం కోల్డ్ అయింది లే ఆఫీస్ క వెళ్ళ లేదు
ఆయన అసలు మీకు ఇంకొక విషయం చెప్పనా నా పక్కన ఉంటద అని చెప్ప నా డిస్టర్బెన్స్ అని తనఎప్పుడు చూసినా ఎక్క్కయడం ఒకటైతే అలవాటు అయంది అసలు ఇంత ఇంత నార్మల్గా ఇంత ఎత్తే ఆమె టెన్ పర్సెంట్ చెప్తాంది నా గురించి థర్డ్ పర్సజ్ ఇది
హ అటునిచ్చి ఇక ఒక సిస్టర్ అని ఉంటది తనే మాకు గగాడియ అనమాట ఆ తనకు చెప్తా ఉంటారు బట్ తన ప్రాబ్లమ్స్ చాల ఉంటాయి యాక్చువల్గా ఆ వాడన్ లాగానే ఉంటది వార్డిన్ లాగానే ఉంటది తను బట్ తనే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తా ఉంటది అప్పుడప్పుడు తలపోట వస్తా ఉంటది ఆమె ప్రాబ్లమ్స్ తిన లేేఖ
అవునా
మూవీ ఇవ్వాళ వెళదాం అనుకుంటున్నాం లేదండి ఆయన యాక్చువల్ గా వెళ్ళాలని లేదు నాట్ ఇంట్రెస్ట్
అవునాంది నైట్ వెళ్తున్నా అండి
నైట్ వెళ్తున్నారా ఎవరితోనండి అవునా అయితే మీ ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్ళచ్చు
లేదండి తను భయపడుతది అందుకని నేను ఒక్కదాన్ని వెళ్తున్నా
తనని వదిలేసి వెళ్తారా మీరు ఎక్కడికైనా
ఆమె నిజంగా భయపడతదండి నైట్ వాష్రూంకె నను రమని పిలుస్తాది
ప్లీజ్ అండి మీరు కొంచెం పర్సనల్ వెళ్ళకండి
మీ
అవునా తను ఆయ తను మంచి ది అయి వుంటదిలెండి ఆ నేను చేపిన కద ఇంతకు ముందు డిస్టర్బ్స్
అయ్యో అయ్యో మాట్లాడక క
అసలు వాళ్ళు వినట్లే అసలు నా నోరే వేస్ట్ అవుతుంది తప్ప వాళ్ళు మాత్రం వినట్లే
అయ్యో అయ్యో లేదండి నాకు క్రికెట్ అంత ఐడియా లేదండి
క్రికెట్ తెలీదా మీకు అవునా మీకు ఫేవరెట్
నాకు ఏం లేదండి నా స్కూల్ ఆ అవునండి నిను ప్రతి ఎప్పుడు అదే ఎప్పుడు ఆడితే నేను ఫస్ట్ వస్తాడి దాంట్లో అందుకు నాకు అదంటే ఇష్టం
అవునా ఎందుకు హైట్ ఉంటురు కావచ్చు అండి మీరు మరి
అంటే లెమన్ స్పూన్ కి హైట్ కి సంబంధం ఏంటండి ఎట్లా ఒకసారి చెప్ పరా నాకు రూల్స్ తెలీదు
అంటే మీరు ఆడేటప్పుడు చెప్తలేండి ఇప్పుడు మీరు ఆడేటప్పుడు చెప్తాండి ఇప్పుడు అవసరం
మీకు తెలీదని చెప్పండి ఫస్ట్ నేను జాబ్ చేసి చుట అండీ ప్రాసెస్లో చెన్నై చెన్నై ఆ అవునండి బా నే ఉంటది కాకపోతే ఎండలు బాగా కొడతాయిండి ఇక్కడ సమ్మర్ కదా
అవునా ఇ ఇప్ప
అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటదండి ఇక్కడ ఇంకా హ్మ్ నాకు రెండు రాదు కానీ మాట్లాడుతున్నా నేను సాఫ్ట్వేర్ అండి లేదండి మరి యాక్చువల్ గా అయితే ఇక్కడ విజయవాడ కాపోతే నేను జాబ్ కోసం అని చెన్నైకి ఓచ్ చాను
అవునా విజయవాడ మీకు ప్రాపరే విజయవాడనా
ఆ విజయవాడ
అవునా విజయవాడలో టెంపుల్ ఫేమస్ అను
ఆహ అవునండి కనకదుర్గ దర్గా టెంపల్ ఫేమస్ ఉమ్ ఆ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి విజిట్ చేస్తా అవునండి
అవునా
అవునండి పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అవసరాలు ఏం అడు ఉంటాయి ఒక మనిషికి అన్నప్పుడు అవసరం రాకుండా ఉంటందా
అవునా ఇంకేంటి స్పెషల్స్ మరి విజయవాడలో
ఖా సాంబార్ ఇక్కడ మంచిగా ప్రతి రెస్టారెంట్ లో సాంబార్ మంచిగా ప్రిప్
సాంబార్ద టేస్ట్ చేస్తారండి అంతా
ఏంటీది అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరే పొయ్య పెట్టుకొని మీరే వండుకుంటారా అండి రెస్టారెంట్స్లో తన్నారా టెంపుల్కి వచ్చినప్పుడు అంటున్నా నేను అవునా అది అంటే అన్ని బానే అండుతారు బోటి కర్రీ విత్ వైట్ రైస్ బాగుంటంది అండి ఇక్కడ ఉమ్ శ్రీ లేఖ కు నువ్వు గుర్తొచ్చినవని ఎవరండి నాయిస్ వినిపిస్తుంది అవునా మరి మీరు స్టడీ మీ ఏదా ఫోకస్ చేస్తారా అండి ఇట్లా డిస్ట్ టబెన్స్ ఉంటే
అందుకే నేను నాకు కూడా ఇట్లనే ఉండేయండి అందుకే చెన్నయ్ లో సింగిల్ గా రూమ్ తీసుకొని ఉంటున్నా ఇప్పుడు చానా పీస్ఫుల్ గా ఉంటా
అవునా రూమ్ తీసుకొని ఉంటున్నారా ఇగ నేను కూడా వెళ్తా అండి లేదో ఒక రూమ్ తీసుకొని ఇంగ కడు జాత్తయి
ఉహు
గీకుడు జు ఇంకా ఏం చేస్తున్నారు ఇవాళ ఏమైనా మూవీస్ చూసారా
లేేదండి ఇప్పుడే లాగౌట్ అయి ఆ ఇగా ఇప్పుడు చూడాలి తినేసి చికెన్ బిర్యానీ జేసుకున్నా ఇప్పుడే తినేసి చూస్తా
అవునా ఒక్క మీరు ఫైవ్ మినిట్స్ అసలు ఫోన్ అయిపోయినంక త్ చాలా ఉందండి చేసేది రూమ్లా అవును నాకు యాక్చువల్ గా ఎట్లా కాల్తుందంటే
గిట్ల సక్కన పెట్టండి కాలితే
ఆ ఒక్కసారి కనీసం నోటి నుంచి ఒక్కసారి వత్తే ఇంతే పదిసార్లు చెప్పుతే ఒక్కసారి కూడా ఇంటి అల్లుడు చూసినవా దాన్ల వాళ్ళకి ఆ బ్రెయిన్ ఎగడా పెట్టుకున్నారో మోకాళ్ళ ఉన్నదా మరి కింద ఆరకాలాలకు పోయిందా అనేది అర్థమయట్లే నాకు ఉ
నేను సింగిల్గా ఉంటా అండి రూమ్ లో ఊ
మంచు అయిపోయిందా మరి
ఆ ఇప్పుడే ప్లేట్ లో వేసుకున్న తినాలి
అవునా
ఉ
ఉహు మీ హాస్టల్ మీరు రూమ్ లో ఉంటారు కదా మీరే వండుకోవాలా
అవునండి ఉ వండుకున్న నేను ఇప్పుడే ప్లేట్ లో వేసుకొని తింటున్నా
ఓ ఆల్రెడీ తింటున్నారా
ఊ
మాది దొండకాయ కర్రీ అండి అందుకే తినలేదు నాకు అస్సలు న
అయ్యయ్యో
ఉ మా హాస్టల్ లో ఎప్ ప్పుడు ఇట్లాంటివి
రూమ్ తీసుకొని ఉండండి మీరే మంచిగా నచ్చినట్టు చేసుకోవచ్చు కదా అయ్యో అయ్యో మిషన్ కొనుక్కోకపోయారా
మిషిన్ ఉంటదా అండి వంటలకి ఉంటది గాని అది
ఉంటదండి ఎందుకు రాలేదండి ఇప్పుడు జిమ్ముకు పోయే వాళ్ళు చాలామంది ఉ కొనుక్కుంటున్నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని
అవునా మరి అంత బడ్జెట్ లేదులేండి అయినా కూడా
ఉహు
మీరు ఇంకా ఏం చేస్తున్నారు ఇవాళ ఏ మూవీ చూడలేదా మీరు ఇగా
ఆ నేను ఎక్కువ మూవీస్ చూడాను లేకపోతే థియర్ యెటర్ లో అయితే వెళ్తా
అవునా రీ రిలీజ్ వెళ్తున్నారా అవునా ఉహు
ఏం లేదండి ఇప్పుడే తింటున్నా సలాడ్ ప్రిపేర్ చేసుకున్నా
అవునా మీ జాబ్ ఎలా ఉంది బాగుందా
ఆ బానే ఉందండి. బానే నడుస్తుంది.
అవునా హ్ మ్ ఇంకా అంత బాగుందా మరి
బానే ఉం లేదండి నార్మలే ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇది అయిపోయినంక మళ్ళీ షిఫ్ట్ లాగిన్ కావాలి.
సరే అండి లంచ్ ఏసేయండి.
ఓకే అండి బాయ్ మర్
బాయ్